హలో ఆహ్ వినిపిస్తుందండి.
ఏం చేస్తున్నారు.
టీవీ చూస్తున్నా అండి.
అవునా ఓకే.
మీరేం చేస్తున్నారు.
నేనా ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను.
ఓకే ఎలా ఉంది మీరు ఈరోజు. ఆఫీస్ వర్క్.
అంతే అండి స్ట్రెస్ఫుల్గా ఎప్పుడు ప్రెజర్లు టార్గెట్లు ఇవే అంటాయి.
అదే సిటీలోన జాబ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్
లే లేదు సిటీ లోనే చేస్తున్నాను.
ఓకే
మీరు విలేజ్ లో ఎలా ఉన్నారు. ఏం వర్క్ చేస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ప్రజెంట్. అమెజాన్లో.
ఓకే ఓకే ఏం ప్రా ప్రాజెక్ట్ బా ఉండే ఎప్పుడు మీరు ప్రాజెక్ట్ లో ఉన్నారా.
ఆహ్ లేదు ప్రజెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి. ఖాళీగానే ఉన్న ఆహ్ బెంచ్. ఉమ్
ఒకేే మానలో టార్గెట్ ఇచ్చారు.
డైలీ టార్గెట్సా
డైలీ ఏమన్నా ఉండవు ఓ ప్రాజెక్ట్ కి ఓట్ టార్గెట్ ఇచ్చేస్తారు సో అది కంప్లీట్ చేస్తేనే మాకు కొంచెం బెటర్ లేకుంటే మా జాబ్లు రిస్క్ లో ఉంటాయి
సిటీ సిటీ ఎక్స్పెన్సెస్ చ చాలా ఉంటాయి ఎలా మేనేజ్ చేస్తన్నారు
ఆ అందుకే అండి కష్టపడాలి అందుకే తా రోజు టార్గెట్లు చేసుకుంటా రోజు కష్టపడకుండా ఇవి చేసుకుంటున్నాము సో అందకు ఇంక అట్లే అడ్జస్ట్ అయికుంటా మీరు విజలేలో ఉన్నారు కాబట్టి మీరు ఎంజాయ్ ఉంటారు నాకు అలా కాదు కదా
అంటే లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి బట్ సిటీ లైఫ్ ఉన్నట్టు విలేజ్ లైఫ్ ఉండదు కదా ఎంజాయ్మెంట్కి ఏదైనా
ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉన్నా ఉంటుంది ఎంజాయ్మెంట్ అలా ఆని హెల్త్ కూడా చెడిపోతాం కదా అండి
అంటే రోజు ట్రావెలింగ్ చేస్తారా మీరు బైక్ లెక్ త వరక ఆఫీస్ వాళ్ళే
లేదు లేదండి నేను బైక్ లో వెళ్తాను ఆఫీస్ క్యాబ్ ఉంటుంది గానీ దానికి మరీ అమౌంట్ కట్ చేస్తారు సో ఎందుకన్ నాక్ ఇక్కడ ఫ్యామిలీ ఉంది బండి ఉంది ఉంటుంది కాబట్టి సో నేను బైక్ లో వెళ్తాను ఇక్కడ నుంచి
మరి ఆ సిటీ ట్రాఫిక్ అవన్నీ ఇలా మ్యానేజ్ చేస్తారు విలేజ్లో కొంచెం తక్కువ ఉంటుంది యాస్్ కంపేర్ టు సిటీ ట్రాఫిక్ అయినా పొల్యూషన్ అయినా
ఆ కరెక్ట్గా లేంతే అండి ఇంకా లైఫ్ ఇంకా లైఫ్ ముందుకు సాగాలంటే ఇలా కష్టపడుకుంటూ ఉండాలి పొల్యూషన్ అంతా ఉంటుంది మాస్క్ పెట్టుకుంటా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటా అట్లే కంటిన్యూ అయిపోతు
అది నైట్ షిఫ్ట్స్ ఉంటాయి లేకపోతే రొటేషనల్గా మామూలుగా మార్నింగ్ షిఫ్ట్స్ అలా ఉంటాయి మీకు జాబ్
జనరల్ షిఫ్ట్ ఏం కాదు ఒకవేళ ప్రాజెక్ట్ ఏమన్నా మారితే నైట్ షిఫ్ట్ ఉంటాయి వీక్లీ షిఫ్ట్ మారుతానే ఉంటాయి
ఎన్ని వీకప్స్ ఉంటాయి జాబ్లో
మాముూలుగా సేమ్ సాటర్డే సండే వీకాఫ్ మరి మంత్ శ్రీికటి
వన్ వన్ వన్ సిక్ క్లే ఓన్లీ
ఆ ఒకటి సిక్లీవ్ ఉంటుంది న మీతా ఎప్పుడున్న ఫెస్ట్ వసిపిస్తారు ప్రటి ప్రజర్ ఉంటే ఇలా పెట్టుకొనియినా లే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ సటర్డే సండే అయినా
ఓకే ఓకే
అట్లే ప్రేజరు అన్నీ ఉంటాయి మీరు విలెజ్ లో ఉంటారు కాబట్టి మకు ఇట్లా ఏమ్ ఉండవు పొల్యూషన్ ఇ ఏమి ఉండదు
ఆ అది కరెక్టే లో అండ్ ఫ్రెండ్లీ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది విలేజ్లో బాగా మాట్లాడ్డం పక్కన పక్కన ఇంళ వాళ్ళు సిటీలో అలా కాదు కదా
ఆ ఓరు పటి కోరు ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతా అంటారు
బట్ విలేజ్ విలేజ్ లో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా ఎడ్యుకే
ఆ సిటీస్ లో ఎక్కువ ఉంటాయి ఎందుకుంటాయంటే సో ఈ పొల్యూషన్ వల్ల అందరూ తొందరగా హెల్త్ పోతుందాట్టి ఎక్కువ ఉంటాయి విలులు అలా కాదు కాబట్టి ఆ పొల్యూషన్ అవేము ఉండవు హెల్త్గా ఉంటారు కాట్ న్యాచురల్ నాచురల్ గా ఉంటుంది కాట్టి సో మీరు హెల్త్ బాగుంటుంది అందుకు అక్కడ తక్కువ ఉంటుంది
అంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే జాబ్స్ గూడా విలేజ్ లో వాలకి తక్కువ ఉంటాయి సిటీస్ లో లో ఎక్కువ ఉంటాయి కదా
కరెక్టే తక్కువ ఉంటాయి బట్ ఎంత పోల్చుకున్నా వెలుల్లో ఉంటేనే బెటర్ నేను అడిగాను వర్క్ ఫ్రమ్ ఓమ్ అని సో కానీ నాక్ ఇవ్వలేదు ఇంగ లైఫ్ డబ్బులు సంపాఇయాల ఫ్యామిలీని చూసుకోఆల కాబట్టి అలానే చేస్తున్నా
అంటే ఎన్నీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇదే జాబ్
నాకు ఫైవ్ ఇయర్స్ అయిందిండి ఎక్స్పీరియన్స్
ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మరి షిఫ్ట్ కావచ్చు కదా కంపెనీ
కావచ్చు నాకు అగ్రిమెంట్ ఉంది సో అందుకు
ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్?
ఆ అంటే ఇంతకు ముందు వేరేది చేసాను ఇప్పుడు రీసెంట్ గానే వచ్చాను దీన్లో సో అగ్రిమెంట్ ఉంది అందు మా ఫ్యామిలీ కూడా టూ ఇయర్స్ ఉందండి బాండ్
పక్
మా పిల్లల్కి స్కూల్ అంతా దెగ్గర ఇక్కడే అని సో ఎలానే కంటిన్యూ చేస్తున్నా
ఓన్ హౌస్ ఓ ఫ్లాట్ తీసుకున్నారా లేకపోతే రెంటల్ హౌస్ లోనే ఉన్నారా?
ఫ్లాట్ రెంటు తీసుకున్నాం అండి ఫ్లాట్ ఇక్కడ కొనుకోవాలంటే అంత లేదు రెంటు తీసుకున్నాం రెంటు కున్నాం
అంటే అపార్ట్మెంట్స్ లో ఉంటాయి కదా ప్లాట్స్ ఆ అలా తీసుకున్నారు లేకపోతే సపరేట్ హౌస్
లేదు సపరేట్ హౌస్ తీసుక్ కున్నాం అపార్ట్మెంట్ లో తీసుకోవాలంటే అమౌంట్ ఎ ఎక్కువ అయితుంది స మన బడ్జెట్ అంత కాదు కాబట్టి సో సపరేట్ రెంట్ హౌస్
డైలీ ఎన్ అవర్స్ ట్రావెలింగ్ మీకి మీ హౌస్కి ఆఫీస్కి?
ఆ ఆ థర్టీ మినిట్స్ పడుతుందండి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది
ఓకే
ఆఫీసు ఒకేసారి అయిపోతుంది సో అందుకు
లాగిన్ లాగ్ అవుట్ టైమింగ్స్
మార్నింగ్ ఇగ అదే షిఫ్ట్ లు ప్రకారం అంతేగ్యాప్ పాటు వారి సంఖ్య పెరుగుతుందని పెరిగిందని హ హక్కు ప్రకారం
ఓకే
వర్క్ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇస్తారు
ఓకే
ఇగ అప్పుడప్పుడు టీ కాపీ ఆఫీస్ లోనే తాగచ్చు ఇగ మనకు ఫ్రీ ఏ ఇది
దే అంటే లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మీ ఎక్స్పెన్సెస్ లో కట్ చేస్తారా శాలరీ లో
క్యాంటీన్ ఉంటుంది సో మనం క్యాంటీన్లో తినాలంటే అమౌంట్ పే చేసి తినాలి లేదంటే సపరేట్ మనం తెచ్చుకోవాలి మీరు
హెచ్ఆర్ టీమా లేకపోతే అలా ఉంటాయి కదా టీమ్స్ ఆఫీస్లో
నేను టెస్టింగ్ టీమ్ అండి
ఓకే నేను నాన్ ఐటి నాట్ ఐటి
ఓకే నాన్ ఐటి మీకెంతొస్తుంది సాలరీ
తటి కే
తటి